ఏమ్ లేదు ఇప్పు ఇప్పుడు కుదిరిందిగా మాట్లాడడానికి ఏం చెయాలి మనం
ఏం చేత్తావు మంచి గా వుండు బయట చల్లాగా
చల వచ్చిన ఉంది కాని తిన్నావ లేదారా అన్నం
ఏం తినాలేవు ఊకే పప్పులే వండు తాండరు అవి తినబుద్ది అయితలేవు
ఊకే పప్పే ఎక్కద వండిరు
ఊరికే పప్పే గా మటన్ లేడ తింటాము అనీ చికెన్ వాల్లనే జాలలే ఒక్కపూటకే
ఎందుకు సరిపోలేదు
మళ్ళా ఇంకో పూటకి సరేపోలే రాత్రి
రాత్రి అర్ పోలే ను ను ఎప్పుడు పొతావు మరి
నిను రేపు బోవుడే నే
రేపు పోతావా రేపు నైట్ పోతావా ఈ రేపు శ్రీరాంనవమి రేపు అండుకుందాం అన్నా గాని
మరి
ఇక మరి ఎట్లా మరి ఇ ఎట్లా మరి ఆదివారం పోతానంటివి కదా
ఆదివారం పోతే ఎట్లా ఇగ రేపు పోయి అన్ని శనివారం అంతా సదురుకుంటే ఆదివారం పంటె సోమవారం మంచిగా పో వచ్చు ఇగ
అవునా అరే ఓటాలు గ ఇటాలు బగజ అస్త ఎట్లే మళ్ళ అత్తవా
చెయ్యరట ఉన్నాయట రెండు మూడు నెలలకు సరిపడేటటు అన్ని ఫేక్ న్యూస్లు లాక్డౌన్ గేక్ డౌన్ అని
అంత
అంత అట్టిగానే మోదీ చెప్పింది ఏందంటే ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఫ్యూ అంటే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కాక ఇప్పుడు ఈ యుద్ధం రెండు సంవత్సరాలు ఉన్నదనుకో అవసరం ఉన్నదనుకో అప్పుడ ఏం చెత్తమ్ అప్పుడు తెలేము ఇక అట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం అందరం కరోనాప్పుడు కలిసి ఉన్నట్టు కలిసి ఉండాలి అన్నాడు ఇక దాన్ని తీసుకొచ్చి మళ్ళ లా డౌన్ పడుతది పెట్రోల్ లేవు గ్యాసులు లేవు ఏమో మళ్ల వంట నూనె అడ్ పెట్రోలు ఉన్నాయి గ్యాస్లే లేవు పెట్రోల్ డీజిల్ ఉన్నాయి ఫుల్లు
ఆ మురు రోజులు ఆయ దొరుక్తలెవట
ఎందుకు దొరుకుతలేవ అంటే అందరూ ఒకడే కారు వోయించుకునే వరకు మొత్తము అవి ఏమంటారు బండ్లలో పోయించుకుంటే సరి పోద్ది తది అందరు క్యాన్లల నింపుకొని పది లీటర్లు ఇరవై లీటర్లు ఆట్లా ఖాళీ అయింది బంకు మళ్ళీ అది రావాలంటే టైం పడుతది కదా నింపాల
మ్ హ
అట్లా స్టాక్ లేకుండా అయింది కానీ పెట్రోల్ డీజిల్ మస్తు ఉంది
మరి ఇప్పుడు వేయిస్తున్నారలేదా మరి
ఏమో మరిగా వేయించతానన్న ఇంత తినొచ్చు ఉట్టి పప్పుతోని ఏం తింటావ్ పొద్దుగాల సక్కగా తినలే మధ్యానం సక్కగా తినలే
ఆ
కూరలేమో సక్కగాండతలేదు
ఇంకేం మంచిగా వండుతారు అన్ని రకాల యయ్యని వాళ్లు మా
అన్ని రకాలు ఏస్తే అయిపాయనా తినబుద్ది కావద్దా ఎండగకాస్తలే తిన బుద్ది అయితలే ఏమన్నా సూప్ సూప్ లా వండుతనేమో ఎండగ పోతది. రయ్యింజెత్తే ఏడకబోతది.
ఈ సూప్ అంటే ఇగా ఈ పప్పేనా ఇప్పుడు పప్పు సూప్ యెయలేదు ఇంకేం.
అప్పులకు మల్లోకటేమన్నుండలే.
ఇగమల్లేంటిదిగా ఇగ ఆయనతో ఐపోయిందిగా అందిగుడిసింది. యా ఇగవుందనుకో ఆటా.
ఎట్లాఏ పోయీ లేదా ఏమైనా సిటీలు ఉన్నామా ఇంటికాన్నైనా ఏదైనా పెట్టా వాండ్.
ఉన్నది గాని నా కొడుకూ. పొదుగాల ఓసారి అండాలి మా ఇంట్లో ఓసారి అండాలి ఎన్నిసార్లు వొండమంటావ్ పోయిమీదనే.
ఎన్ని.
అలేనిసర్లైతే ఏందీ అంటే ఆ.
టెల్లిగాఉండే మస్తుగా. ప్లేస్ ఏవ ఉండే.
ఉన్నది కరెక్టే అని ఎంత చేస్తా ఆడా ఏం కదా పొద్దుగాలకుంది పోయిటనే ఉంటాయ్ గా ఈ సిలిండర్లు ఎప్పుడత్తాయో ఏమో ఎంత కోస పడైందో ఏమో.
అతీ.
అవు ఏ బారంపడతత్ టైమ్ బా.
కానీ ముందే వెట్టుకోరా మరీ ఏం తెలివి మీది గివ్వేమో గాని. అది గూడ ఓ కాన్దేచ్పెట్కొండి మరి.
ఆహా ఇది నా బుక్ మీద ఉన్నది నెల రాలేదు. దూ నెలగాంది వాడు బుక్ కాలేదు. బుక్చేషణంగాని బుక్ గాలే. ప్పుడు. ఇగా తా తాత బుక్ మీనేమో బుక్. కైతలేదు మొత్తానికి అది. బుకైతలేదని. అధీ దాన్మీదా ఫోన్ నెంబర్ లేటా బుకు లింకు. అయితే ప్పుడు చెంద్రబాబున్నపుడు వెయ్యి రూపాయలిచ్చి ధీసుకున్నాం తాత బుక్కు మీద.
ఆ.
నాదప్పుడు ఫ్రేగిచిండుగద వెయ్యరుపయలకే ఇచ్చినాట్ తొమ్మిదొందల డెబ్బై రూపాయలైతే. తా దీస్కొని. వెయ్యిూరూపాయలక్ దీస్కొని ఇచ్చినానంట అప్పుడు అట్నే నడిసిందిగా అట్నే నడుపుకుంటాఇగ ఎందుకు బుక్ బుకైతలేదు బుకైతలేదు అంటే ఇక అది బుక్ కాలేదు. ఆ ఇ నాదల మీద. లేదు దీని మీద అయితలేదని ఒకసారి కా అక్కడ పోయి సూత్తే దీని బుక్ మీద అసలు బుకింగే లేదు. రెండు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నాటి బుకింగ్ ఉందట.
ఆ
అయ్యా ఆ బుక్
మరి అందుకే ఎప్పటియి అప్పుడు ఫిక్స్ చేసుకోవాలె. ఇగ గట్లనే చేసుకుంట అత్తే
చేసుకచ్చిండు.
హుహ్ రెండయినయా మరి.
రెండు అయినయి రెండు బుడ్లు వత్తయి మనకు గాని. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా అవచ్చి ఏం చెత్తయి ఈ వారం రోజులు కట్టపడ్డాంక.
ఎప్పుడైతే ఎంది ఇగ అత్తయి. అయింత బుక్కు కానోళ్లే ఉన్నరు కదా.
ఉన్నది కాని ఇగ ఆనికి ఫోన్ చెత్తే ఆడంటాడు మీది బుక్ అయ్యి మీది ఒక రెండు మూడు రోజులు అయింది కదా, తర్వాత మీకు ఒక రెండు రోజుల తర్వాత ఇత్తా అంటుండు మరి ఫోన్ చెత్తే. మరి రేపు ఒక రేపు ఆపీస్ ఉంటదో ఉండదో మరి సోమవారం సరే ఎల్లుండి అన్నా పోయి రమ్మానాలే ఒకసారి మరి ఏమంటడు. ఏమో ఇగా ఓటీపీ రాందైతే ఇయడట స్లిప్ పటుకొని డైరెక్ట్ ఇంటికి అత్తుండు కావచ్చు.
అట్టప్పుడు ఇచ్చిర్రు గాని ఇప్పుడు కష్టమే ఇచ్చుడు.
స్లిప్ పటుకొని వత్తుండు వాడు స్లిప్ పట్టుకొని అచ్చి బుడ్డి మీద నెంబర్ ఎసి అవన్నీ ఎసి కథలు చెత్తురు ఆళ్ళు. ఇగ ఎవడు ఇష్టందుకు కూడా లేడు దాతలు మా ఉన్నరు కాని ఆ దాత అవతల ఇళ్లకెల్లి ఇయమంటే ఆయన ఇయలా అడిగిన ఇత్త ఇత్తవా అని అడిగితే ఇయ్యా అన్నడు.
ఎవరాల్లు.
గా మాధరోల్లా ఆయనను అడిగి నా అడుగుతే ఇయ్యా దాని మీద నెంబర్ ఎసి ఇచ్చిర్రు. రు కానీ అని అన్నడు. ఇగా
ఇగా అడిగినంకా ఇం గా ఇచ్చేటోల్లు లేరు ఇప్పుడు. ఇప్పుడు బంగారం
ఈ ఎప్పుడు ఎవడు ఇత్తడు. ఆ ఎవరిది ఎప్పుడు అయిపోతదో అదే
ఆ బంగారం కన్నా బాగా రేట్ అయింది ఇది ఇంకా.
మరి ఇగ గట్లనే ఉన్నది.
బంగారం అన్నా ఇంత ఆటో ఇటో అడుగుతే ఓ రెండు రోజులు ఇత్తరు కావచ్చు. ఇది ఎసుకపోతా అంటే ఇది ఇచ్చేతట్టులేరు కదా.
హ్ మరి ఏ సిలిండర్ల అయితే గ్యాస్ లేదు గాని మా తాత అయి తీడ మంచిగానే గ్యాస్ నింపుతాను అటల్ ప కట్టెల పొయ్యి కాడ కూర్చొని గ్యాస్ నింపుతాండు సిలిండర్ కాడన్నా కూసోలె
అదనగ్య
హు హుం టివి ఏమో మరి అట్లా ఎక్కువ మండుతదా
అది ఏం యేసిప్పలేం
చెి
మీ తాత బాగ పప్పేస్
అప్పుడు
ఇ తాత్ ఆ గడు గడుక బో తారనే నేను బియ్యం తక్కువ పెట్టినా ఈ గడక తినేటోళ్ళు గడక తంటారు బువ్వ తినేటోళ్ళు బువ్వ తిన్ ట్ర్ అంటే ఆయనతో గడక తింటోళ్ళేమో బువ్వ తిన్నారు బువ్వ తినేటోళ్ళు ఇప్పుడు గడకెట్ల తింటారు
ఓయ్ అవ్వ
ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇగ మరి ఏం చేస్తదో నాకు
పోయి అన్న లేకపోయా మల్లి ఇప్పుడు
వాళ్ల సిండ్రు అన్న లేకపోయ పెడదామన్నా గాని
హుమ్
మీ తాత కత్తులు కాల్సుకుంటాండుగా
అవునా గవెట్లా టౌన్లత్తానేమో
అయ్యో సౌండ్ వచ్చిందా
హు మనీ కొడుకు సంగతేమాయె మేడం ఫోన్ చేసిందట కదా
ఏ ఇయ నేను చెప్తే వింటలేడు కదా అచ్చినంక అడిగిన
హు ఆళ్ల ఆళ్ల నాన్న ఏం సప్పుడు చేస్తలేడు తిడతాడేమా అనుకున్నా
వాళ్ల నాన్న సప్పుడు చేతలేడు సైలెంట్ గానే ఉన్నడ్ డు మరి నేను ఉన్నా మేం అ టీచర్ ఫోన్ చేసినప్పుడు నేను పక్క పొంటే ఉన్నా అని చెప్తుర్రు
ఎవరు పక్క పొంటి ఉన్న
మేడం పక్కపొంటి ఆ చిన్నోడు మేడం పక్కపొంటే ఉన్నాడు ఉండి
నేన్ అడిగా ఎందుకురా మరి స్కూ చదువుతలేవట ఆ అన్నారు గట్లా చదవకపోతే ఎట్లా అంటే ఏ చదువుతాన్నా అన్నాడు మరి చదువుతా ఆమె ఎందుకు ఫోన్ చేస్తది రా అంటే గాంకి ఇయాల హోంవర్క్ రాయలే అంట మరి భయం లేదా ఎందుకు రాతా లెవా అన్న
ఎస్టీలు ఎస్టీలు ఇలా ఎస్టీలు ప్రతి ఎస్టీలా జీరో వత్తున్నాయి అంటుంది మరి ఆమె
అలావరుతనే వదిలేసా సదువుతాలేడు అని
ఊ
ఒక్కరోజు బుక్కు పట్టుకోగా కనభలే వచ్చిన కాడి నుంచి ఎందో బాగా నవ్వుతానర్లు మీ వొళ్ళు
ఎమో గవే సౌండ్
చెప్పు చెప్పు హహహ్హా అవునా హ్మ్మ్ ఏమన్నాడు మరి నువ్వు అడుగు పెళ్ళికొడుకు
నా కోడుకు ఏమి అంటలేడు ఆ నాకు తెలుసు మేడం ఫోన్ చేసింది నాకు తెలుసు మేడము నేను పక్కపంటే ఉన్నా మేడం ఫోన్ చేసినప్పుడు ఆ అదంతా ఏం చెప్పలేదు ఏం చెప్పకపోవడంమే ఏంది ఆల్రెడీ చెప్పిన నేను ఇట్లా మాకు ఇంటి లేదు అది అని మొత్తం చెప్పినా మేడం ఫోన్ చేయమన్నది నెంబ్ నెంబర్ ఫీడ్ చేసుకోమన్నాడు ఆ నేను నెంబర్ కూడా ఫీడ్ చేసినా ఆల్రెడీ అంటే ఆ సూపీ సూపీ అన్నాడు నెంబర్ ఫీడ్ చేసి పెట్టినా ఈడ్ల
మంచి పని చేశిన్నావు
ఇగ ఇగ బయపెట్టియొచ్చు అప్పుడు ఇప్పుడు అని
చేయా వినకపోతే రాంగనే కొంసేపు చదవడానికి కూర్చోపెట్టాలె అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పెట్టాలి భయపట్టాలి ఇగ ఏం చెయ్యలేము ఆంద్ర మొదలే తే ఎట్లా ఎప్పు పు టీచర్లు కూడా రెండు రెండు సార్లు చెప్తారు ఇగా వదిలేత్తరు
మ్ ఏమో వాని సదువు ఎట్ల అయితదో ఏమో ఇగా మా పెద్దోని సదువు ఏమ
చదువు బాగా రాకపోయినా వోని తెలి వి రావాలి కదా కొంచెం ఉ ఏంది ఎ అట్ల అని ఈ బయట తెలివి కాదు కొంచంమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా ఒక్కడు మోస చేత్తాండు అంటే తెలుసుకునే తెలివి అన్న ఉండాలి కదా
మా పెద్దోడు థర్డ్ వచ్చిండట ఎక్సిలెంట్ లా వేసింలట అన్నాట
సరే మరి బాయ్
సరే